హలో
హలో
ఈశన్నహరా
ఎల్ ఊచ్చేను మేడం ఇది ఎట్లా తిరుగుతున్నా మవ్వేం చేస్తున్నాం
ఏను మా ఆ ఫ్రెండ్ వల్ళ ద మ్యారేజ్ అంటే వచ్చినా
కాలేజ్లవా
ఉంది అలి లీవ్ పెట్నాం
చూపిస్తారా ఎట్లా
వాళ్ళు ఏరు మనం తీసుకున్నాం అట్లా
అటెండెన్స్ పోతే మళ్ళా
అటెండెన్స్ అంటే ఇంకా ముందే పోయినాం కాబట్టి నైన్ంటీ పర్సెంట్ ఉంది అటెండెన్స్
ఆ మిగతాది ఎట్లా సిఆర్ జిఆర్ ని మేనేజ్ చేస్త స
అత ఏం లేదుంగా మరి ఇం కాల అంతే సార్ వాళ్ళని రిక్వేర్ చేసుకున్నాం
అవు ఎట్లయితే ఎట్లా జరుగుతున్నాయి పెళ్లి ఎంత
వస్తుంది నీ కాలేజ్ ఫ్రేట్టుంది ఎగ్జామ్స్ అనే ఎట్లా వస్తుాం
పేన్ మికిట్టు బానే కాష్ ఇంకా నెక్స్ట్ మిడ్ చూసుకోవాలి
హా
హా నీకెట్లున్నయ్ ఎగ్జామ్స్ ఎన్ని నువ్వెట్ల రాష్ణవ్
ఎదో అట్లా అట్లా జస్ట్ పాస్ అయితం
జస్ట్ పాస్ ఎందుకులే నా టాపరే నువ్వు
ఉ ఏ బ్రాంచ్ తీసుకున్నవ్ అసలు
నేనా నేను మెక్యనిక్
మెకానికల్ ఆ
హలో
మాది ఏంది మాది ఈ సి ఈ
ఈ సి ఈ నా పెద్ద రాడ్డంట కదా అట్లానా అన్ని పాసా అయితే ప్రీవియస్ సెమ్స్
ఆమ్
ప్రీవియస్ సెమ్స్ అన్ని పాసా అంటున్న
అయిన మరలా కొన్ని రాడ్ సబ్జెక్ట్లు ఉంటయి డి ఎల్ డి అంట అట్లా
ఎస్ ఎస్ ఎస్ ఎస్
ఎస్ ఎస్ ఏదో మిడ్లు మిడ్లు పోయినయి గాని సెమ్ బాగా మంచిగా వచ్చ
మా ఫ్రెండ్ళ్ళకి చాలా మంది కి ఎసెస్ రిమూవ్ పడింది రా ఇంటర్నల్స్ లేక
అదంతేరా మనం ఏం చేయలేము ఇంగ అది ఇంటర్నల్ లో పెట్టుకోకుంటే ఆ సబ్జెక్ట్లు పాస్ అవ్వడం కష్టం పా
వాళ్ళకి తొమ్మిది పది అట్లున్నయి ఇంటర్నల్లు నలభైకి
నాకు అట్లే ఉండనే బట్ కానీ సెమ్లో సెమ్ పేపర్ ఈజీగా వచ్చేసి మేము మంచిగా పాస్ అయిపోయినం ఆమ్ ఆహా అట్లెం లేదు
ఆ ఏవనైతే ఇంకా ఎన్ని రోజలు
పాల నువ్వే
ఆ ఇంకా ఎన్ని రోజులు ఉంటవు ఆడ పెళ్ళి దగ్గర అంటున్న
ఇంకా ఇంకా ఫైవ్ డేస్ ఉంటారా
ఆ మళ్ళీ ఎప్పుడు కాలేజ్ పీరియడ్
ఇంకా అయిపోతానే ఇంకా హైదరాబాద్ లో హైదరాబాద్ కదా ఇకా హైదరాబాద్ లో ఇంకా చార్మినార్ అవన్నీ తిరిగి మంచిగా ఎంజాయ్ చేసి పోవాల
అ ఒకక్కడదిరు తా
ఎవరు మాకు వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళు వస్తారు ఇంకా వాళ్ళతో కలిపిదిరయాలి ఇంకా
ఆఓహ
నీలో ఫరక్ భయి చాయ తాగి
ఆ
ఇకా
ప్రవాాలవ ను
చం మొత్త చుట్టటి వస్తావ ఇడి బిర్యానీ దిన ఫస్ట్
బిర్యానిన శాలాబ్వాలా ఫేమస్ కదా శాలా
తినాలా ఇంకా నువ్వు రంజాన్ కాబట్టి హలీం ట్రై చెయ్యాలా
అదిం నువ్వే ఆర్డర్ పెట్టాలా ముస్లిం అయ్యా నువవు ఆ ఏన అదే ఫోన్ పే న నెంబర్ ఇస్తం ఫోన్ పే చేయ్
ఆ స్కాన్ స్కానర్ పెట్టు
సరే అయి ఏది మ మటన్ హ మటన్ హలిమా చికెన్ తీసుకునేద సరే బాగా ఇంక అట్లయితే ఇంకా అదే స్కానర్ పెడతా
ఆ ఇంకా
ఏం చెప్పాల
ఎప్పుడైతేంగా మళ్ళీ అంతే
హలో ఎప్పుడు అంటునా మళ్ళీ మొత్తం తిరుక్కకుొని వెళ్ళే టైంకి
ఒక వన్ వీక్ పడుతుది వన్ వీక్ తర్వాత ఇంకా పోయి కాలేజీ ఇంకా చదవాలి ఇంకా మరి ఫేర్వాల్ ఉంది ఇప్పుడు మనకి
ఆహా మొత్తం ఇంగా ఎ ఇంక చదివేది ఎక్కడంటది ఫేర్వెల్ అంటే ఇంకా
ఇంకేం చేయలేం ఇంకా ఏదోటి చదవాలి సది
సేమ్ ఎప్పుడూ
నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో ఉంటుంది స్టార్టింగ్ లో అే నెక్స్ట్ మ ఫస్ట్ వీక్ లో మ మ వన్ మిడ్ త్రీ ఉంటది ఆ తర్వాతా ఆ తర్వాతా ఇంటర్నల్స్ ల్యాబ్ ఎక్క్షనల్స్ తర్వాతా సేమ్
ఆహా అ కథ మీకంలే అన్ని బానీ వ
ఉమ్
ఎక్స్ల వస్తాయి కదా అన్నీ నీకు అంటాన
ఏడాబా పాస్ అయినాకనే మా ఇది లేదు
ఆ యడున్నావ్ ఇప్పుడు హైదరాబాడ్ ఎక్కడున్నవ్ ఇప్పుడు హైదరాబాద్ యాడున్నావ్ అంటున్న
హైదరాబాద్ కాదు ఉమ్ ఇక్కడ హైదరాబాద్ దగ్గర మునుగోడు ని ఉంటది
ఆ ఏన్ చేసన్నాడ మీ ఫ్రెండ్
ఆ ఫ్రెండ్ సడు కింధా ఉనాడు ఏ పను ఉంటద పని వస్తున్నాడు
ఆహా
నిందేయాలంగ ఇకు వర్స్తా నికా వచ్చిందే హ విజేనికినికి దా ఊరుకా మీ కాదుదా
థినా థినేసి థెనేసి ఫ్రీ మండి
రే ఇది తెలుసా ఆయిట్ హైదరాబాద్ సైదంట ఎంత నా ఫుల్లు మటన్ చికెన్ అంట పెళ్లిగి అవును
మా మా ఇట్లా ఆంధ్ర సైడ్ పెట్రే
మన ఆంధ్ర సైడ్ చెప్ప మనంతా పప్పన్నము కూరయలు ఆ హైదరాబాద్ ఇ ఫుల్లు అని తెగాల్సిందేండ అబ్వ్వ మూడు నాలుగు
ఆహా పెల్లి మొత్తం ముక్కా మా చుక్క అన్ని పెడతారు ఇల్లు
ఉమ్ ఈ ఈ ఈ సైడు కలు ఎకువారా ఆబ్బా ఏడు చూసినా తాటి చెట్లు లే లేదు ఇంకా
హలో
అ
ఏ ఏమట్లా ట్రై ట్రై ట్రై చేయొచ్చు కదా అ
చేద్దాం ఇంకా టైమ్ ఉంది కదా
ఆహా
ఇంకా వస్తారు రేపు వస్తారు ఇంకా అందరు ఫ్రెండ్స్ గ్యాంగ్ వస్తది ఇంకా
ఇంక అందరం కూర్చొని ఏమన్నా చూడాలా మొత్తం తాడి చెట్లు ఏడు ఏది చూసినా కుండలు కట్టి పెట్టిండ్రు
ఉం పగలు కొట్టేయ్
ఊమ్
పగలకొట్టేయండి
తుంటాయి
ఆహా
ఉమ్
పగల కొట్టేసి దానికి ఈ బొక్కేసి అట్లా తాగేయాల కార్ కి
ఏం సినిమాలో చూపించినట్టు ఏం జరగదు అది
అ జరుగుతది ట్రై చే ఏవో రెండు పగిలి పోతాయేమో మూడోది బొక్కపడదా
ఉమ్
రెండు పగిలిపోతాఏమో మూడోది బొక్క పడతదిలే అంటన్నా
వుహుమ్ కుండే పగిలి పోతది ఎట్ల పడితే అట్ల వేసినం మనం
విన్నవా
ఉమ్మ్
ఎవడ్నో ఒకడిని ఎక్కియండి పీజీ
ఊమ్మ్
ఏంటి సంగతులు ఐతే
వల ఎట్లా నడుస్తుంది ఏమన్నా ఇంటర్న్షిప్ లో ఏమన్నా చేస్తు
ఆ లే అని ఇప్పుడు చేయలేదు
ఉ
ఈ మొత్తం ఈ త్రీ ఈ ఫోర్ లో చూసుకోవాలి ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇప్పుడే ఎందుకు స్ట్రెస్సు
చేయ్ ది ఏక్ కంపెనీలో జాబ్ కొడదామని టాటాలోనా ఏది టాటా మోటార్సా ఏది ఉన్నాయి కదా
ఇ మన్నంతా మన్నంత ఆ పెద్ద పెద్ద బిఎండబ్ల్యూ పోస్ అట్లాంటి అట్లాంటి ఇంటర్నేషనల్ కంపెనీల గురించి ఆలోచిస్తాం చిన్న చిన్న అంటే సెట్ అవ్వవు ఇది లైఫ్ ఆడే ఆగిపోతామ పెద్ద గోల్ బె ఇప్పుడు బిఎడబ్ల్యూ గోల్ పెడితే కనీసం టాటా అన్న రాదా అని అట్లా
హ
ఆ సిక్ బిగ్ అనేసి మా ఫ్రెండ్ చెప్పాడు అందుకే కొంచం సద్దది రై ఉన్నారా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మెకనికల్
ఉన్నారు ఉన్నారు కొ తెలిస వాళ్ళు
ఆ
ఉన్నారు మా వాళ్ళు ఏదో చేస్తుంట్ర ఏదో డ్రో ఏదో మొన్న ఏదో ఫెస్ట్ లో క టెక్నికల్ ఈవెంట్ అని చెప్పి ఏదో డ్రోన్ చేసిండ్రు
ఆ వరిందయా మరి
అ ఏమో తెలియదు చేస్తుంట్ర మనకి ఇం కావన్నీ తెలిదు చేయడిందా లేదో
న న ఎట్లా ప న మట పెడదా అనుకున్నా అది ఎక్స్పరిమెంట్ రిజెక్ట్ చేండి
ఓ కాలేజా
ఎస్ ఎస్ మంచి ఐడినే ఇప్పుడు ఎ ఎదుని కష్టపెట్టే బదులు దానికి మోటార్ పెడితే పోతుంది కదా అ నా ఆలోచన
దాని బదులు ట్రాక్టర్ ఏ ఉంది కదా అదా వదలు ఎట్ల మనే మోటర్ పెట్టేదదింది మరి
అదే ని ని నా అదేను చెప్పిన వాళ్ళు రిజెక్ట్ చేసినారు
విదగ్ దేడమ తప్ప లేదులే
నేది కాదు వాళ్ళకి అసలు ఐడియానే రాదు వచ్చిన ఐడియానే రిజెక్ట్ చేస్తారు
అదే నీ నీక అంత పెద్ద ఐడియా వచ్చ వచ్చింది వాళ్ళు ఫస్ట్ వాళ్ళ రాాజస్ చేయలేకున్నారు నీకు వచ్చిన ఐడియాని అందుకే
నా ప్రాజ నా ప్రాజెక్ట్ వల్ల చాలా కంపెనీలకు లాస్ వచ్చేస్తాయి ఇప్పుడు కార్లు ఇవీ కొనడం మానేస్తారు చాలా మంది. అందువల్ల అట్లా
మ్మ్ హు
కలిసి పెద్ద మూటా అయింది ఇది మొత్తం పెద్ద పెద్దోళ్ల ఇన్వాల్మెంట్ ఉంది దీంట్ల అందరూ కలిసి నా ప్రాజెక్ట్ ని ఆపేసింది ఇది
మళ్ళా ఇంగ ఎప్పుడు ఇంటికి
ఇంటికి ఏం లేదు నేను ఇట్లా గోవాకు వచ్చినా గోవా గోవాలో ఉన్నా ఇప్పుడు
అవునా
ఆ నేను ఎగురుకొట్టా కాలేజు టూ వీక్స్ లీవ్ పెట్టా గోవా లో సమ్మర్ ఇస్తాం సమ్మర్ కదా కొంచెం గోవాలో వెదర్ అంత బాగుందంట
ఆల్కాహాల్ తక్కువ అంటా కదా ఆడ రే హా
నేను తాగనని
హా మరి ఎందుకు పోయినా వాకింగ్
ఉడికే వ్యూ ఎజయ్ చేయడం బి
బీచ్వి వా పక్నివా
బీష్ వి
ఏవ బక్ని మ
అవి అడ్డుగా వస్తయి నేనుయలేను నేను వ్యూ చూసేటప్పుడు
రన్ని అట్ల అయితే అడ్డంగా అయి పోతాందిళ్లకి
లేదు లే లే అట్లాదు తప్పు తప్పుడా చూడకడు అది అడ్డొస్తే ఇంకా మనం ఏం చేయలేం గాని అడ్డు పోయి మరి చొడబడదుదు
సరేరా పనుంది మరీ చేస్తాను
ఆ సరే సరే